హలో హలో హాయ్ అండి మీకు నువ్వు నచ్చిన పండుగల గురించి చెప్తారండి.
చ్
హలో మీకు నచ్చిన పండుగల గురించి చెప్తారండి
ఓకే అండి
క్యాప్ ఉల్టాయ్ చేప్ అండి. మీకు ఇష్టమైన పండగలు. మీకు ఇష్టమైన పండగలు దాన్ని ఎలా చేసు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంది దాని వివరణ చెప్పండి. చెప్తార
హలో మాకు ఇష్టమైన పండుగ రంజాన్ అండి. రంజాన్ కి మేమూ ఒక నెల ఉపవాసం ఉంటాము. ఇంకా ఆ కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటాము.
ఊ
అందరిని కలుస్తాము సేమియా బిర్యానీ చేసుకుంటామండి.
అవునండి. ఊ ఏమేమ్ చేస్తారండి మీరు రంజాన్లా
హలో
రంజాన్ లో మీరు ఏమేమి చేస్తారండి ఏం స్పెషల్ చేస్తారు ఇంట్లో ఒక్క పొద్దులు ఉన్నప్పుడు ఊ మీకు నచ్చిన ఐటం ఎప్పుడు ఏ ఏం చేస్తారు ఎక్కువ ఇంట్లో
నచ్చిన ఐటమ్
ఏం చేస్తారు ఇంట్లో ఎక్కువ
సేమియానే ముస్లిమ్స్ ఫేవరెట్ సైమియా కదండి.
సేమియా చేస్తా ర మీరు రంజాన్ లో ఈది తీసుకుంటారా ఈది అనేది నేను చాలా చూస్తుంటా రీల్స్ ఆ
పేద వాళ్ళకి ఇస్తే కొంచెం మంచి జరుగుతదని మా నమ్మకం.
ఆ ఇంక అండి దాని గురించి మళ్ళీ ఇంకెక్కువ చెప్తార నాకు రంజాన్ గురించి
రంజన్ ఒక పవిత్ర మాసం అండి దా ఒక ఒక నెల ఒక నెల మొత్తం ఉపవాసం ఉంటాము.
ఊ
మేమండీ ప్రార్థనలు చేస్తాము. ఐదు పూటల నమాజు ఉంటుంది ఇంక్ ఇంకా అందరినీ కలుస్తాము నమాజులు ఓ ఉపవాసాలు ఇంకా ఏమంటారు జాగ్ గా రాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి.
అత్తా కోడలు అవునండి మీరు అందరు ఎవరింట్లో వాళ్లే చేసుకుంటారా లేకపోతే
మగవాళ్ళందరు మజీద్ కెళ్తారు. ఆడేవాళ్ళు ఒక దగ్గర గెట్టుగెదర్ లాగా వుండి చేస్త కుంటారండి.
అవునండి. అంటే ఎవ్వరింట్లోయిన పెట్టుకోవచ్చా లేకపోతే మనం వేరే ప్లేస్ అన్నట్టు ఉంటద అండి. ఎవ్వరింట్లోనే పెట్టు వచ్చా లేకపోతే వేరే ప్లేస్ ఏమైనా ఉంటందా
మగవాళ్ళు అయితే మసీద్ కి వెళ్తారండి ఆడవాళ్ళైతే ఇష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్కవాళ్ళింట్లో పెట్ కుంటాం వాళ్ళు అనుకుంటారు ఈ సంవత్సరం నేను ఈ సంవత్సరం నేను అని అనుకుని పెట్టుకుంటారు నమాజ్ అయితదని వాళ్ళ ఇంట్లో మంచిగా ప్రార్థనలు అవుతాయని వాళ్ళు కూడా నమ్మకంతో పెట్టుకుంటారు ఒక్కటి కాదు ఇట్లయితే
చెప్ ఆ ఇంకా మీరు సేమ్ ఎలా చేస్తారండి మీకు నఅస్ చెప్పారా నాకు చెప్పరా
సేమియా కోసం పాలు కావాలి ఇంకా కావాలి బాదం కాజు పిస్తా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మనకి ఇచ్చిన అస్ వచ్చినవన్నీ తీసుకొని ప్రిపేర్ చేసుకుంటాం అండి
రెచ్చిపోతాడు నాకు చేయడం రాదు దండి నాకు నేర్పిస్తారు మీరు కొంచెం చెప్తే నేను కూడా ట్రై చేస్తూ ఉంటా అండి
ఓకే ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకొని గీలో వేయించుకొని పాలు వేడి చేసుకోవాలండి సేమీయా వేయించుకోవాలి గీలో చక్కర తీసుకోవాలి పాలు
కోవాల చెక్కర లేకపోతే సేపరేట్ చేసుకోవాలండి
మరుగుతాయి కదండి అప్పుడు వేసుకోవాలి
ఓకే అండి ఉమ్ సేమ్డిఫ్ జేసుకోని ఎస్ కోవాలండి
అవునండి
ఉమ్ మేము ఫస్ట్ క్యాండజ్ చేసుకుంటాం లేక్ప తే మొత్తం డ్రై ఫ్రూట్స్ దాంట్లో ఏసేసీ కలిపేస్తారా గార్నిష్ చేస్తారా లేక్ పోతే పోతే డ్రై ఫూ
ఇష్టామ అండి ఒక కొంతమంది పైన గార్నిష్ గేసుకుంటారు లేకపోతే కొంతమంది అందులో వేసుకొని ఇష్టపడతారు
అవునా అండి ఉమ్ మీరు వేరే వాళ్ళ ఇంటికి పోయి కల్సస్
అవునండి వెళ్ళి వాళ్ళ దగ్గర కలిసి వాళ్ళ ఇట్ లో మాట్లాడి కూర్చొని అమండి
మీరు హైదరాబాద్ లో షాపింగ్ చేస్తారండి రంజాన్ పంగారు షాపింగ్ ఎక్కడ చేస్తారు
షాపింగ్ షాపిింగ్ లేకుం
ఎక్కడ చేస్తారండి మీరు ఎక్కడ చేస్తారంండి షాపింగ్ ఎక్కువ
బ భడ్జని బట్టి ఇక్కడకి అైతే ఇక్కడ లేకపోతే హైదరాబాద్ వెళ్తే తవండి
అ ఆహా మీకు నచ్చిన మోడల్ డ్రెస్సెస్ చెప్పతారా అండీ మీకు నచ్చిన డ్రెస్సెస్ మోడల్ చెప్పుతారు వస్తారా
ఆడవాళ్ళి కాబట్టి పెళ్ళైంది కాబట్టి మాక్సిమం శారీస్ ఉంటాయ డైగౌలే కొత్త పంజాబ్ డ్రెస్లు ఉంటాయండి మోడల్ లాంటి వేస్ పోనీ ఎవరు ఇంట్లో ఇలాగో లేకపోతే పంజాబ్ డ్రెస్లు అండి
అవునండి
అ
హైదరాబాదులో మీరు ఏమేమి చూసారా అండి
హైదరాబాద్లో లో మైము జూ పార్క్ వాళ్ళము ఇంకా చార్మినార్ ఆమ్స్ ఆ ఏమంటారు లొంబినీ పార్కు వెళ్ళాలి ఇంకా ప్లేసెస్ కి
ఎ ప్లేస్ బాగా నచ్చిందండి మీకు
షాపింగ్ ఎక్కువ చార్న్నార్లు ఉంటది కాబట్టి చార్ నార్లు ఆబ్వియస్లీ నచ్చుతుందండి పడాలగే అక్కడే బాగుంటది అవును అండీ ప్రతి ఒక్కటి ఉంటే షాప్ బ్యాంగిల్స్ ఆ ఈయరింగ్స్ ఈయరింగ్స్ హలో
హలో అక్కడ మక్క మజిద్ కూడా ఉన్నదంట కద్దండీ మక్కా మజీద్ మీరు వెళ్ళారా అండి అక్కడ అవునండి ఆ
దాన్ని దాటి టే వెళ్ళాలండి మక్క మజీద్ని దాటుకొని వెళ్తే చార్మినార్ ఉంటది చార్మినార్ లో షాపింగ్ చేసుకోవచ్చు డ్రెస్ స్ స్ ఉంటాయి ఈ